బోయా అండి
ఆ చేసామండి. బాగున్నారా?
ఆ బాగానే ఉన్నమండి. మీరు బాగున్నరా? అ
వున్నమండి
ఈ రోజు ఏం వంటలు చేసుకున్నారండి
నేను పెసర్పప్పు చేస్తున్నానండి
పెసర్పప్ప అండి
ఆ
ఎలా చేస్తారండి పెసర్పప్పు మీరు
పెసరపప్పు కారా పప్పు లాగా చేయచ్చు మళ్ళీ దాన్ని పతకపా కూడా చేస్కోవచ్చు అండి
ఆ హ్మ్మ్
రేకని పెసరపప్పు అంటే
అవునండి తెలుసా అండి
పల్చగా చేస్తారు
ఊహ్మ్మ్ పల్సగా చేసారా ఈరోజు
లేదండి కరప్పప్పు చచేసుకున్నం
కారప్పప్ప
హ్మ్మ్
ఆ హ్మ్మ్
పచ్చిమిరపకాయలేసి రెండు ఉలి యాలు
హ్మ్మ్
మంచిగాలా ఫ్రై లాగచేసి కొంచమే వాటర్ పోసి సంపొడిగాయితది
ఊహ్మ్మ్
మంచిగా ఉడికిన తర్వాత లాస్ట్ కొంచెం మసాలాగా అండి కరాపప్పు అంటే
ఊహ్మ్మ్ ఏం మసాలా జల్తారెండి
వాటిగ ధనియాలా పొడిలా లవంగానిలే
ఉహామ్ ఉహామ్ మ్మ్మ్మ్ ఊహ్మ్మ్
మీరెలా చేస్తారు కరపప్పు
పెసరిపప్పు మేము రెండు రకాలు వేస్తామ అండి ఇట్లా పల్చగా చేసుకుంటాము ఉల్లిగడ్డ టమాటా వేసి చేస్తాము
టమాటా కుడా వేయాలి
అదే టమాటా పెసరి పప్పు చేస్తాము ఇక వట్టిగా నార్మల్ ఉడకబెట్టి ఎల్లి పజీలికర్ర కొట్టి వేసి తాలింపు పెడతాం
ఆ అ పల్సన్ పప్పు ఎడకాల
ఆ పల్సటి పల్సటి పప్పు చేస్తార్ ఎండాకాలం కొంచెం ఎండాకాలం కొంచెం పోల్స ఉంటేనే తినాలంన్ పిస్తాడండి ఆ ఇంకా మీరుేమైనా చేస్తారా అండి స్వీట్స్
రస్ ఎ కొ
అవునా
మట్లా ఒక స సట్ ఒక స
ఆహ
మీబాక
ఇ స్వీట్స్ అంటే మామూలుగా సేమ్గా చేసుకుంటాము గులాబ్జామున్ చేసుకుంటాము ఇంట్లో అవే ఎక్కువ వేసుకుంటాం సేమియా గులాబ్జామ్
వేర చేాల
ఆ అ వేర వేర ఏం చేయంం మండడి అవైతేనే మనకు ఇంట్లో తొందరగా అవుతాయి అ
సిర ఇస్తార
ఆ నేనే ఇస్తానండి
చిరా
ఆ చేస్తాము గోధుమ రవ్వ వేస్తాం
అ ప్ర
గోధుమ రవని మనం వేంపుకోవాలండి నెయ్యి వేసి
ఆ
నెయ్యి వేసుకొని బాగా వంపుకోవాలి దోరగాయ్యే వరకు వేంపుకోవాలి గోధుమ రవ్వని
ఆ
వేంపుకునేటప్పుడు మనం అందులోనే జీడిపప్పు బాదము అన్నీ వేయాలండి అందులోనే వేంపేటప్పుడు నెయ్యి వేసి వేంపుకోవాలి మనం ఫస్ట్ రవ్వని
ఆ
వేంపుకొని మనం వేడి వాటరు కొలతా తీసుకోవాలండి రవ్వ ఒక గ్లాస్ అయితే వాటర్ రెండు గ్లాస్ పలు తీసుకోవాలి
వాటర్లో ఉడికిస్తత
ఆ అవునండి కొంతమంది పాలు వేస్తారు
ఆ
కానీ నేను పాలు వేయను వాటరే వేస్తానండి
అవునా
వాటరు ముందు గ్లాసు కొలత తోటి రెండు గ్లాసులు వాటర్ తీసుకు కొని మనం పక్కకు మరిగించుకోవాలి
ఆ
ఇప్పుడు మనం రవ్వను వేంపుకుంటున్నాం కదా జీడిపప్పులు ఇవన్నీ వేసి చేసి అందులో ఈ వాటర్ వేట్ చేసుకున్న వాటర్ ని యాడ్ చేయాలి
హ
యాడ్ చేసిన తర్వాత ఇందులోనే చక్కెర వేసుకోవాలండి మనం వాటర్ యాడ్ చేసినాక
ఆ
చక్కెర వేసుకోవాలి దగ్గర ఉడుకుతున్నా కొద్దీ దాన్ని కలియదిిప్పుతూ నెయ్యి వేస్తూ ఉండాలి
ఆ
మనకు నెయ్యితోండే మనకు రవ్వ సూపర్ వస్తుంది టేస్ట్
సరే
ఉమ్ అందుకే మేము పాలు పోయమం నెయ్యి ఆ పాలు బో-వేయ్యము నెయ్యి బాగా వేస్తూ ఉంటాం ఆ చక్కెర కరిగ నాక కొద్ది రవ్వ పలచగ అవుతూ ఉంటది మొత్తం పీల్చుకుంటది దగ్గరకి మంచిగా
ఉమ్
అట్లా రవ్వ టేస్ట్ ఉంటాయి బాగా
అది ఏ రెండు టాయి కదా అండి అట్లా
రెండు మూడు రోజులని అస్సలు కరాబ్ కాదం
ఉమ్
మూడు రోజులు దాక అట్నే ఉంటది మనం పాలు వేస్తే ఎందంటే కొంచెం తొందరగ కరాబ్ అయితదండి రవ్వ
ఉమ్
ఉమ్
కొంద లేట్ కొడుకు అయితది
అండి
మేము పాలు తోటి చేసుకుంటామండి
అవునా
ఉమ్
ఇగ మేమైతే మా ప్రాసెస్ అట్లా మేము అట్లా చేసుకుంటాము ఏమన్నా పూజలు ఉన్నప్పుడు ఈ సిర నైవేద్యం చేసి పెడతామండి దేవుళ్ళ
ఉమ్
ఇగ సత్యనారాయణ పూజలో అయితే మరి స్పెషల్ ఇది
తప్పకుంట నే కోసమనే చేస్తం
ఉమ్
మెంకూడా సత్యనారాయణ స్వామి అప్పుడు
గోధుమరవ్వ శిరప్రసాదం ఇగ గోధుమరవ్వను ఉప్మా కూడా చేసుకుంటారండి
ఆ అవునండి
దొడ్డు రవ్వ ఉప్మా అని చెప్పేసి ఈ మధ్య అందరుూ దొడ్డు రవ్వ ఉప్మానీ తింటున్నారు
ఇగ షుగర్ ఉన్న వాళ్ళు అదే ఎక్కవ తింటున్నారు అది మే ఏవండీ
షుగర్ ఉన్నవాళ్ళు బీపి ఉన్నవాళ్ళు బక్క కావడానికి కూడా దొడ్డు రావ తింటే బక్కగా అయితారు అని చెప్పి చెప్పేసి ఆ గోధుమ రవ్వ తింటున్నారు చాలా మంది
గోధుమ రవ్వ తింటే బక్కగయితారా అండి
ఆ అవును
ఆ బెండకాయ కూరగాయలు కూడా వేసుకోవచ్చా
ఆ వేసుకోవచ్చు మీకు దోమలు ఉన్నాయా అండి బాగా ఇంట్లో
లేవు
మాకైతే విపరీతమైన దోమలు ఉన్నయి, బయట కూర్చుంటే ఫుల్లు కుడుతున్నయి దోమలు.
బయటకు వస్తుంటే అండి లోపలలు ఏమి
ఫుళ్ళు దోమలు మాకు నాలి క్లీనింగ్ చేస్తలేరు బయట.
అఆ
విపరీతమైన దోమలు అస్తున్నయి.
దోమల మందు కొట్టాలి కదా మరి.
దోమల మందు కొట్టినా కూడా అది కొట్టినంత సేపే దోమలు కుడతలేవు, మళ్ళీ కుడుతూనే ఉన్నయి దోమలు.
మున్సిపాలిటీకి కంప్లైంట్ చెయాలి.
చేసినా కూడా ఎవరు పట్టించుకుంటుండ్రండి, ఎవ్వరు పట్టించుకుంటలేరు. మా ముంగట నాలి క్లీన్ చేయమని చెప్పేసి ఇప్పటి పదిహేను ఇరవై రోజులు అయితుంది అయినా కూడా పట్టించుకుంటలేరు ఎవరు.
ఇప్పుడు కొత్తగా కౌన్సిలర్లు కూడా వచ్చారు కదా.
వచ్చిన్రు గాని చెప్తున్నాం సరే మేడం చేస్తాం అంటన్రు ఎవరు చేస్తలేరు.
ఇప్పుడు అందరికీ జరాలు వస్తున్నయి కాని వాళ్ళయితే పట్టించుకో
ఉ అందరికి జరాలు, దగ్గులు జలుబులు వస్తున్నయండి మళ్ళీ.
హ్ ఈ వాతావరణమే మంచిగలే
ఈ వాతావ హుహ్ వాతావరణం మార్పు వల్లా అందరికి జలుబులు వస్తున్నయి.
ప్రొదున్న నుంచి చల్లగా ఉంటది. మధ్యానం వేడి.
వేడైతుందండి.
ఉందా అండి.
అవునండి. మాకు కూడా అలానే ఉంది. పొద్దుననే ఏమో చలి పెడుతుంది, నైట్ కాంగా మస్తు వేడైతుంది లోపల. కూలర్ వేసుకున్నారా అండి మీరు. హలో కూలర్ వేసుకున్నారా?
హలో
కూలర్ వేస్ కున్నారా అండి మీరు.
లేదండి ఉగాది తర్వాత
ఉగాది అయి న తర్వాత వేసుకుం టరా ఏ ఈ రోజు సోర కాయ పప్పు చేేశానండి నేను. వినిపిస్తుందా అండి.
పెసరపప్పు వేసార, శనగ పప్పు వేసార.
పెసరపప్పు వేసానండి. సోరకాయ పప్పు పెసరపప్పు వేసి చేస్తాను. ఇగ శనగపప్పు వేస్తే గ్యాస్ ట్రబుల్ అని చెప్పేసి పెసరపప్పే వేస్తానండి.
అవునవును.
ఆ
పచ్చమిర్చి వేసి వండారా.
ఆ
పచ్చిమిర్చి వేశారా?
ఆ పచ్చిమిర్చే వేస్తానండి. సొరకాయ కూరలో పచ్చిమిర్చి వేస్తనే బాగా అనిపిస్తది.
అవును టేస్ట్ ఉంటది
పచ్చిమిర్చి తోటి టేస్ట్ ఉంటానండి మరి
థ్యాంక్ యూ అండి
థ్యాంక్ యూ